హలో వినిపిస్తుంద
ఆ వినిపిస్త చెప్పండి
తిన్నారా
హ్మ్
మ్ ఏం చేస్తున్నారు
ఇక్కనే
హ ఎల్లారా కాలేజ్కి
హ ఎల్లాం కాలేజ్ కెళ్ళాం భారీగా ఉన్నయ
శ్రీరామనవమొస్తుంది కదా ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా
వెళ్ళాలనుకున్నాం కానీ అదవుతుందో లేదో తెలీదు
హ్మ్ అంటే ఉంటాయి కదా ముందుగానే ప్లానింగ్స్ ఇలా వెళ్ళాలి ఎలా ఎంజాయ్ చేయాలి అలా అని
అంటే నేను ఒకటే అట్లా ముందుగా అనుకుంటే ఏదీ అవ్వవు అన్ ఎక్స్పెక్టెడ్ గా జరుగు టే అవి
అవును అదైతే పక్కా
నేను రీసెంట్గా అదే అనుకున్నా ఎట్లాంటే నేను ఇక్కడికెళ్ళాలి కోలేదు ఫస్టఫాల్ అప్పుటికి నా దగ్గర అమౌంట్ లేవు వెళ్ళాలని అనుకోలేదు సడన్గా వెళ్ళిపోయా ఆ ఎన్ ఎళ్ళినందుకు ఎంత హ్యాపీగున్నానో
ఆ సడన్గా ఎళ్తేనే ఏదైనాగ హ్యాపీనెస్ ఉండది
అన్ ఎక్స్పెక్టెడ్ కాబ టే అది మనకు నచ్చిన వాళ్ళతో బావుం
ఆ ఎంజాయే వేరు డ్డే వేరు కాలేజ్ లో ఏం సెలబ్రేషన్స్ ఏం లేవా
ఉన్నాయి కానీ ఇప్పుడే కాదు ఫస్టుంది
టే పండుగ అలా
పండగనే ఉండదు హాలిడే పండగ రోజు మ గుడికెళ్ళడం అంటే
ఊహు
క్కడ అన్నిటితో పోల్చుకుంటే ఇక్కడ బా పెడతారు ఫుడ్డు గుడిల్లో అంటే నాకు ఎన్ని దగ్గర వెళ్ళినా ఇక్కడ వేరు ఉంది టేస్ట్ అంటే ఆ గుడికెళ్ది ఫుడ్ అంతా మంచి అంటే వ నా అది స్పెషల్ ఇమ్మని మనం ఎప్పుడో గానే చేసుకోమని మల్ల వడా పెడతారు ఇక్కడైతే ఖచ్చితంగా వడ ఉంటది దానికోచ్చట్టి పచ్చడి ఉంటది పలా ఉంటది కుర్మా ఉంటది పెరుగన్నం ఉంటది అ అన్నం ఉంటాది సాంబార్ ఉంటుది మళ్ళా దాంట్లో తీసుకోడానికి వడియాలు గాని కేసరి ఇ ఇప్పుడు ఎక్కడికైనా వెల్లు న ఇక్కడ ఉండే దగ్గర ఏ గుడి కన్నా వెళ్ళు ఖచ్చితంగా ఇవ్వ పెడతారు
అవునా ఇక్కడే నేనేం టెస్ చేయలేదే ఎక్కడ ఏం తినలేదు అసలు
నేను టూ టైమ్స్ అంటే టూ టైమ్స్ ఏ వెళ్ళ నేను ఇక్కడే తిన్నా అంటే నేను ఉన్న ఆపోజిట్లోనే గుడి ఉంటదినమాట ఎప్పుడైనా మొన్న శివరాత్రి జరిగింది హైలైట్ గా జరిగింది కా ఇక్కడ లేకుండా వెళ్
ఆహా
అంటే ఇక్కడ కడపలో బాగుంది గుడి అక్కడ కూడా అంటే ఎఫ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొండెక్కాలి హైలెట్ సేమ్ తిరుమలలో ఉన్న
ఇంకా కొంచెం ఆఫ్ వరకు స్టెప్స్ ఉంటాయి తర్వాత థ్రెడ్ పట్టుకొని ఎక్కాలి అక్కడే కదా ఆ మళ్ళీ మధ్యలో నుంచి వాటర్ ఏముం టవు
హు అది కాదు ఇది అదే కాధు అదేమో తెలిదు నాకైతే ఇదైతే ఎట్లా మే మొత్తం కొండ నెట్వర్క్ ఉండదు ఫోన్ మా స్టెప్స్ అయితే సేమ్ తిరుమలలో ఎట్లుంటే అట్లాంటే కానీ పెద్ద గూటయి ఇంకా ఎక్కలేం చాలా ఉ ట చాలా దూరం నుంచి కొండ ఎక్కాల మల్ల అన్ని అంటే సిగ్నల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పెట్టిన ఫుడ్ అయి అ ఫ్రీ మొత్తం అ అసలు అమౌంట్ ఒక్క రూపాయి క చవది మనదైతే ఫుడ్ ఎట్లా పెడతారు
ఆ ఆ ఫుడ్ బాగుంటదా అంటే కొన్ని చోట్ల బాగుంటదండి
హు అక్కడ అంటే ప్రసాదం లాగా అంతా వాళ్ళు కోరికలన్నీ నెరవేరింటా అన్నమాట పెడుతాలే ఇప్పుడు అది వేర సమ్మర్ వెకేషన్ సమ్మర్ కాబట్టి ఎండాకాలం కాబట్టి వాటర్ మిలన్స్ ఇ ఇస్త వాటర్ మిలన్స్ అయితే బస్ప్ అపి ఇస్తున్నారు వాటర్ మిలన్స్
ఏంటి అది కూడా ఒక మొక్కేనా అంటే ఇట్లా మెక్కడం కూడా ముక్కబడేనా అది కూడా
ఆ అంటే ఆ ఇప్పుడు వాళ్ళకు కోరిక నెరవేరింది కాబట్టి
హు ఆ రోజు మొత్తం ఇవ్వాలా అంటే అయిపోతా అంటే ఇస్తానే ఉండాలి కంపల్సరీ
అయి వాళ్ళు ఎంత తెచ్చుకున్నారో అదంతా అయిపోయాక వరకు ఇస్తూనే ఉంటారు ఒక్కొక్క దగ్గర టిఫిన్స్ అయితే ఎట్లాంటివి దోస ఇడ్లీ పొంగల్ పూరి అట్లా పెడతారు ఒక్కో దగ్గర హోలీగాలు పెడతారు హలీగాల హోలీగాలక్కరా మ ఏ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మజ్జిగ ప్యాకెట్లు కాగానీ ఐస్ చే అన్నీ ఫ్రీ నే అక్కడతే ఐస్ సహా అంత ఎండకి కొండెక్తులిర అని చెప్పి ఇ తమ ఉంట దారుంతా ఇస్త నే ఉంటది కడపకి వచ్చేంత వరకు ఇస్త బానే ఉంటారున్నమాట
ఓమా పుల్ ఫేమస్ అనుకుంటా
ఆ బస్సులు ఆపి మరి ఇస్తారు దారిలో
అంటే స్ట్రిప్స్ అంటున్నావు బసెస్ ఎలాగా బసెస్ కూడా వెళ్తాయా పైకి
పైకి ఎలావు అ ఇక్కడికి ఎక్కువ వెళ్ళవు అంటే అప్పుడు మా చివరా అకతే కొన్ని బస సర్టిఫికేట్
అంటే అంటే ట్రాన్స్పోర్ట్ ఉందా స్టెప్స్ కాకోకోకుండా
ఆ ట్రాన్స్పోర్ట్ ఉంది అంటే అక్కడ నుంచి ఎక్కాలకుండా
అంటే అక్కటి వరకు కూడా ఆడ బస్సెస్ లో కూడా ఇస్తారనా
ఉమ్ అక్కడ వరకు గవర్నమెంట్ ఎ కొన్ని బస్సెస్ కి అక్కడికి వెళ్ళడానికే తీసు తీసుకురాలని రావడానినికే పెట్తుంది మాకు
హమ్
అక్కడ బస్సులు ఆపి మరి ఇచ్చిన వాళ్ళు వాటర్ మిలన్ ఇప్పు ఐస్ బస్ ఇంద అసలు ఇట్లా ఎక్కడ ఇవ్వరు ఫస్ట్ టైం చూస్తుం ఇంతగా ఇంతగా ఇస్తారని కూడా ఇప్పుడే తెల్సింది
ఊమ్
అంత మందికి కోరికల్ తీరలేదు కూడా అ
అంతే చాలా ఉ ఫేమస్ అనుకుంటా అట్ట
ఓ చాలా మంది వచ్చుతారు
హుమ్
చాలా అసలు ఎట్లుంటాయ అంటే జారుతుంటే, కొండల్లో నడవాలి అంటే, అంత కొండలేం కాదు. కింద రాళ్ళు రాళ్ళు అంత కొండలే. దాని మీద ఎక్కాల వాటర్ ఉంటాయి. బాగుంటుంది అక్కడ కూడా
అవునా
అ అది ఈసారి అంటే ఎప్పుడు రొటీన్ అయిపోయింది అది శివరాత్రి అనేది కానీ ఈసారి బాగా జరిగింది అంటే ఎప్పుడు గుడికెళ్ళడం రావడం అంతే ఈసారి ట్రెకింగ్ మాద్ ఇ ఎక్కీ కొండెక్కి అది మార్నింగ్ ఫోర్ ఫైవ్ నుంచే స్టార్ట్ ఎక్కీంది ఆఫ్టర్నూన్ కెళ్ళి వచ్చేద్దంలే కడపలో
ఆహా అక్కడ ఫెస్టివల్ బాగా చేస్తరు అని చెప్పేసిన్నారు
అవును
ఇది గండికోట ఎక్కడండి మీకు దగ్గరేనా
దగ్గరేం కాదు తెలీదు నాకు రూట్ అంతగా
అక్కడ కూడా గండికోట ఉత్సవాలు చేస్తారంట. బాగుంటుందంట
ఆవును
మొన్న రీసెంట్ గానే గండికోట ఉత్సవాలు అయిపోయాయని చెప్పేసి అన్నారు. బాగా చేసరంట. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది ఆ రాజుల కాలమైన కోట అవన్ అన్ని ఉన్నాయంట
ఏది ఎక్కడుంది అసలు గండికోట అంటే
ఇటూ కడప సైడే వస్తుంది ఇప్పు ఎదుటి వరు
ఓహో అప్పుడు అంత తెలిదు అది
ఆ ఫ్రెండ్స్ వెళ్ళామండి బాగుం ఉంది అని చెప్పేసి అన్నారు అక్కడకి అక్కడ ఎక్కడ నుంచో వస్తారు చాలా మంది టూరిస్ట్ లాగా అద ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట బాగుం
ఉహూ
ఊ ఇటు ఇంకోటి ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళారండి తడా వాటర్ ఫాల్స్ అని ఉంటుంది కదా
తడానా అసలు ఎక్కడికి వెళ్ళలేదు చూడలేదు ఇప్పుడే వింటన్నా నేనైతే
ఊ అక్ అక్కడ కూడా వాటర్ ఫాల్స్ బాగుంటుందండి
ఉహూ అ లేదు ఏమో వెళ్ళాలి అనుకు అనుకుంటే అవ్వదు అనేక్ట్ పెట్టడుగానేమల్
ఆ
అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గా అయితేనే బాగుంటాయి
ఆ అవును మీరు ఎక్కడికి వెళ్ళర అండి ఇలా ఫ్రెండ్స్ తోటి చప్స్
ఇక్కడికి
ఉమ్ నార్మల్ గా ఎక్కడికి కైనా ఫ్రెండ్స్ తో ట్రిప్ చేయడం నే ఫ్రెండ్ ఫ్రెండ్స్ తో ట్రిప్స్ ఇలా వెయ్యరా ఫ్రెండ్స్ తో వెళ్ళడం
వేస్తాం వెళ్ళాం బాగుంటుంది వెళ్ళాం చాలా సార్లు
ఆ
పెన్నోబులానికి అంతా బాగుంటది ఆడుగున పెన్నోబిలం తెలుసు కదా ఆంజనేయ స్వామి స్వామి నరసింహస్వామి ది
నరసింహ స్వా సామి
టాయి
హ్మ్ హు
అక్కడ వాటర్ ఉంటాయి అది కూడా బాగుంటుంది ప్లేస్ బాగుంటుందన్నీ
ఆ ఎక్కడండది
ది ఉరువకొండ సైడ్ పెన్నోబిలం
కే
ఈ అహోబలం కూడా బాగుంటుంది ట్రెక్కింగ్ ప్లేస్ అది అహోబలం
మేము విన్నాం అంటే మా మదర్ వెళ్లారు బాగుంటుందంట
హ్మ్ అహోబిలం కూడా బాగుంటుంది ట్రెక్కింగ్ ప్లేస్ అదైతే అది అంటే ఆ సైడ్ వెళ్తే అన్నీ వెళ్ళొచ్చు యాగంటి మంత్రాలయం ఇంకా చాలా ఉన్నాయి మంత్రాలయం బాగుంటాయి అన్ని ప్లేసెస్ అట్ సైడ్ వెళ్తే సరే హలో
ఆ సరే అండి
హ్మ్ సరే